హాయ్ అండి
శుభసాయంత్రం అండి హలో
శుభసాయంత్రం అండి మీకు కూడా ఏం చేస్తున్నారండి
ఏం లేదు భో భోజనం చెయ్యాలండి మీ భోజనం అయినదా
ఇంకా నేను వంట చేయలేదండి అబ్బాయి వచ్చాడు అ చెయ్యాలి ఇప్పుడు
ఆహా ఆ బాగు ఆ బాగున్నాము అండి మీరు బాగున్నారా ఇంట్లో వాళ్ళందరుూ బాగున్నారా అండి ఆహా ఇంకా ఏం విశేషాలండి
అ వంట చెయాలి తినాలి పిల్లలు వస్తారు మా సారు వస్తాడు అతని కోసం మళ్ళీ ఇవ్వాళ లేట్ అయిపోయిందండి కొంచెం హెల్త్
అవునా
ఆ హెడేక్ ఉన్నదయితే కొంచెం వంట చేయడం లేట్ అయిపోయింది ఏ ఫస్ట్ అనుకుంటున్నా
ఆ ఇప్పుడు ఇప్పుడు ఏం వంట చేద్దాం అనుకుంటున్నారా అండి మరి ఇప్పు ఇప్పుడు మీరు
పొద్దున దోశలు వేసినాండి పొద్దుగాల దోష విషాల పిండే ఉన్నది అదే వద్దామని అనుకుంటాను
అంటే ఇప్పుడు దోష్ ఇప్పుడు మనము దోషలు చేయాలంటే అంటే ఫస్ట్ మనము అప్పటి తప్పుడు చేసుకోవచ్చా లేకపోతే ఎలా దాని ప్రక్రియ ఎలా ఉంటదండి
ఒక రోజు ముందు బియ్యమును మినపప్పు రెండు కలిపి నానబట్టుకుంటామండి
ఆ రెండు కలిపి అంటే అంటే అంటే గ్రైండర్ చేయడమా లేకపోతే నార్మల్ గా నానబెట్టడమా
ఆ మిక్సీ మిక్సీ లా గ్రైండర్ చేస్తాను ఎందుకంటే మూడు గ్లాసు లా దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా మన గవర్నమెంట్ ఇ
ఆఆ
గవర్నమెంట్ ఇస్తారు కదా బియ్యము నెల నెల ఆ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం వేసుకచ్చుకుంటాం అయితే అదే దొడ్డు బియ్యం తో చేస్తే దోశ బాగా ఉంటదండి
అంటే ఆ అంటే ఆ బియ్యంతోని చేస్తేనే దోష లు బాగా వస్తాయ లేకపోతే ఏ బియ్యం తో చేసినా దోషాలు బాగనే వస్తాయ
ఏ బియ్యం కన్నా రేషన్ బియ్యం తోటి అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే పిండి ఎదిగి వదుగుగా వస్తాయి బాగుంటది
ఆ ఎదుగుతది వదుగు వస్తది ఆ ఆరోగ్య పరంగా బాగానా అండి అది అంటే మన ప్రోటీన్స్ పోషకాలు అలాంటివి పౌష్టికా ఆహారం ద్వారా ఏమన్నా దొరుకుతాయా అండి
దొరుకుతాయి దొరుకుతాయి మన సన్న బియ్యం కన్నా అవ్వే మంచివి ఇగా ఆవి వడ్లల్లా మందు పంట కాదన్నట్టు దొడ్డు బియ్యానికి ఈ సన్న బియ్యం పంట ఎంత తిన్నా కూడా అన్ని రోగాలు మనకు దరి చేరుతాయి మ్మ్ హ్ ఉన్నాయ్
ఇలనే ఇంకా చాలా మంది అంటే పౌష్టికాహారం అంటే ఈ రాగులు సజ్జలు ఇవి అంటారు కదండి మీకు రాగి దోశ చేయడం కూడా సేమ్ పద్దత అండి దానిలో ఏమన్నా పద్దతి ఏమైనా మారుతదా
రాగి దోష అలాగే చేస్తారని తెలుసు కానీ మేము ఎన్నడు చేసుకోలేదు ఓన్లీ ఇవ్వే చెత్తన్నం మామూలుగానయితే ఇక ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ నుంచి నా కిదే అలవాటయింది రాగుల దోష కూడా హెల్త్ కు మంచిది కాకపోతే మనకు ఇవ్వే అలవాటు
ఈ రాగి జావా ఏమన్నా ఐడియా ఉన్నదా అండి
రాగి జావ అంటే చేస్తాను ఎప్పుడన్నా మా మామయ్యకు చేసేదాన్ని
ఆహా అంటే అది ఆరోగ్యానికి రాగి జావా మంచిదా అండి
ఆ ఎండాకాలం ఇప్పుడు రాగిజావా మార్నింగ్ టైమ్ లో తాగితే ఎముకలకు దృఢంగా ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఎముకలు చాలా దృడంగా ఉంటాయి మళ్ళ పౌష్టికాహారం కూడా రాగి జావా అట్లా రోజు తీసుకుంటే ఆ కొన్ని నీళ్ళేసి గిన్నెలో వాటర్ ఏసి కొంచెం ఉప్పేసి వేడి చేయాలి బాగా
ఆహా అయితేే ఇం కోకటి ఇది ఈ రాగి ముద్ద అంటారు అది అది ఎలా అండి మరి
వాటిని రాగి సంకటి అంటారండి
ఆ రాగి సంకటి అంటారు అది కూడా చేయవచ్చా అండి మీకు అది
చెయ్యాలి చెయొచ్చు అని అంత ట చెయ్యను ఉప్మ లెక్కనే సేమ్ గోదుమ రవ్వ ఉక్మ
ఉంటది గదా
ఆ టైప్ లోనే చేస్తాను
అంటే మా మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారండి ఎలా చేస్తారంటే ఇప్పుడు బియ్యం ఉంటాయి కదండి మన బియ్యాన్ని నానబెట్టి అంటే అన్నం అయితే ఎలా చేస్తమో ఆ గంజెలో ఆ బియ్యము అయ్యెటప్ ఇప్పుడు మన రాగులు రాగి జావా పిండి ఉంటది కదండి ఆ పిండిని ఏం చేస్తానంటే అది ఇందులో బియ్యం ఉడికేటప్పుడే అవ్ ఇంగ అవుతుంది రెడీ అవుతుంది అనంగా ఆ రాగుల పిండిని దాల్లో ఏసి కాస్త తిప్పుతరండి తిప్పిన తర్వాత మళ్ళీ ఏమై అయితదంటే అదీ రాగి జావ అయితది రాగి జావ అయిన తర్వాత దానిలో ఈ ఏదన్నా కూర అంటే మనం ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఏదన్నా మాంసాహారం గానీ లేకున్నా శాకాహారం గాని పచ్చడైనా గానీ ఏదైనా దేనితో తిన్నా కూడా ఇది అప్ప జెత్తె తగ్గను
బావుంటదా
బావుంటదండి
పప్పు చారు బావుండదా అండి రాగి సంకటిలా
పప్పు చారు పప్పు చారుకో పప్పు చారుతో కంటే గూడా మన ఇది బాగుంటనండి ఏంటిది మన హ మాంస హారము కోడి గానీ లేకపోతే మన మటన్ గాని అది చానా అద్భుతం ఉంటందండి దాంతో దా అదే దాన్ దానిలో పౌష్టికాహారం దాన్లో కూడా బాగుంటాయి
ఒక ముుద్ద తినే కాడ రెండు ముుద్దలు కూడా ఎక్కదు
ఉ ఆ చానా బా చానా అద్భుతంగ ఉంటదండి
టేస్ట్ ఉంటాయి కాబట్టి ఒక ముద్ద తినే కాడ రెండు ముద్దలు కూడా తినాలని
అయితే అదే అయితే మై అయితే దాన్ని దాన్నే ఇంకొక భాషలో రాగి ముద్ద అంటరండి రాగి ముద్ద అని గూడా అంటర్రు పిలుస్తరు రాగి ముద్ద అని గూడా పిలుస్తారండి
రాగి సంకటి అంటారు కూడా ఆంధ్ర సైడ్
ఆ అదే రాగి ముద్ద రాగి సంగటి
రాగి జావాలు అవన్నీ చాలా వరకు పాత కాలం ఇప్పుడు ప్రెంసెటు నడుతనయ్ ప్రస్తుతం ఎండి సొంతవి ఇప్పుడు అన్నీ రకరకాలుగా మనం వంటలు చేసుకొని తింటాన్నాం గద మందు కి ఫుడ్ లాగా ఇవి మళ్ళా పాత కాలం వంటలే ముందుకు వస్తున్నాయి
హమ్ పాత విధానాలు లో మన పాత విధానాలతో ఏంటిదంటే ఆరోగ్యం అనేది బాగుం టుండే ఇప్పటి విధానాలతో ఏమవుతున్న అంటే మన ఆరోగ్యం అనేది మనది మనం క్షినిస్తున్నది అంటే తినుడు గాని ఆ ఆ టైం కు తినలేకపోవ వ్వడం గాని ఆరోగ్యపరమైన అలా ఉంటాయి గదా అండి
అవును
ఆ ఆహా మన పూర్వకాలంలో ఇలా ఉండా అంటే వాళ్ళు ఆమ్ అంత ఆరోగ్యం ఉండాలంటే దానికి ఇవే కదా అండి మేను ఎంటిదిదంటే రాగులతో చేసినవి సంగటీలు ఆ మనా ఆ రాగి సంగటిలు ఇవే దొడ్డు బియ్యం లాంటివి మీరు చెప్పారు సజ్జలు జొన్న నలు ఆ ఈ వీరుతోనే కదా అండి
అలా కాకుండా కొర్రలు కూడా ఆ అండుగొర్రాలు సామాలు గూడా అన్ని అలాంటీ చిరు చిరుధాన్యాలు
ఆ అవ్ అవ్ అవ్ అవ్ అవన్నీ అవన్నీ కూడాను అవన్నీ చానా పుష్టికాహం
ఆ ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడు ఎక్కనకుండా ఇప్పుడు కొత్త కొత్తయి వస్తున్నాయి కదా
అవన్నీ అవన్నీ అవన్నీ కూడాను చాలా పౌష్టి
వాటికి సంబంధి ని ఎక్కువ ఇవి రాగులు కొర్రలు అలాంటి ఊ దలు అలాంటి
ఇవి ఇవి ఇ ఇవి కూడా దానికి సంబంధించిన ఏట అండి ఈ రాగులు సజ్జలు ఇవి కూడా దానికి సంబంధించిన పదార్థాలేన ఇవి కూడా పౌష్టికాహా ఆరం సంబంధించినైనా
ఆవి మిల్లే టేసర ఇవి తృణధాన్యాలు అవి చుధాన్యాలు
ఆహా అవి అ కానీ అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచియేనా
ఆ మంచిగా ఇప్పుడు వచ్చే మనకు వెల్తు ప్రాబ్లం లో ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి గదండి
దానికి
మెయిన్ గా బ్రెయిన్ క్యాన్సర్లు అలాంటివి కొత్త కొత్తవి అస్తాని కదా ఇప్పుడు ఈ మద్ కరోనా వచ్చిన కాల నుండి అవి హెల్త్లు బాగుండట్లేదు
చినప్పటి నుంచెళ్లైతే మొత్తము ప్రపంచము అసలు ఏమో అయిందండి ఏం ఎవరికి గూడా ఏంటిది అందరికి చానా ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాగున్నాయి అందరికి
ఆ డోస్లేస్ న్నారు కదాండి కరోనా డోసులు టూ టైమ్స్ త్రీ టైమ్స్ హెల్తులు అందరికి అంత లేదు అ లే పోడె కాని ఏవో ఏవో అని రకరకాల తెలియని వ్యాధులకు గురి అవుతున్నామండి అందువళ
చానా చానా వరకు చానా వరకు జీవనం అనేది కరోనా నుంచి బయటపడ్డ తర్వాతను గూడా ఇది ఏ ఏమైనదంటే మన ఇది ఆరోగ్య పరంగా చానా ఇబ్బందులు ఉన్నయండి గానివ్వండి లేకపోతే ఏదన్న ఒకటి అంటే మీ ఇబ్బందులు కానియండి ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని తలెత్తుతున్నయి కరోనా తర్వాత ఎందుకంటే అది కొందరు అంటున్నారు హలో
ఆ చెప్పండి అలాగా అండి
ఆ కొందరు అం టున్నారు ఏంటిదంటే మన ఇది వ్యాక్సిన్ తీసుకున్నాకనే అలా అవుతున్నది అని కొందరి అభిప్రాయం అనేది
ఆ అదే అగని అంటున్నారు అన్నది ఖచ్చితమే ఎందుకంటే హార్ట్ అటాక్లో అయితే మ మరి ఒక వంద మందిలో నలభై మొత్తం దాని వల్లనే హార్ట్ అటాక్లు వస్తున్నాయని టాకింగ్ అందరు అంటున్నారు మాట్లాడతాని
అదే అన్ చానా పరంగా చెప్పేది అంద అందరూ చెప్పే విషయం గుడ అదే ఏంటిదంటే కొంచెం ఇలా ఇబ్బంది పెడుతున్నది అదంతా అది అని కానీ చూడాలండి అది కూడా అసలు అది అది పెద్ద సా కరోనా అనేది ఒక పెద్ద వ్యాధి కదండి అసలు అది తొలగిందంటే అది ఆ డాక్టర్ల దీవెన మరియు భగవంతుని దీవెన
దయా అంత భగవంతుని దయ పైవాని దయ
ఆ పైవాని దయ సరే అండి మీతో చానా మీతో మాట్లాడి నాకు చానా సంతోషకరంగా అనిపించిందండి ఓకే అండి ఓకే అండి స